ఏం జేస్తున్నరు
ఏం లేదు ఖాళీగా ఇందాక రూమ్ లో పడుకొనున్నా అందుకే బయటకి వద్దాం అనేసి ఒక చెప్పు ఇంద తిన్న కదా తిన్నంగానే నడవడం కొంచెం మంచిది కదా అని పైకి వెళ్తున్నా
ఎళ్ళండి వెళ్ళండి
మీరు నడుత్తరా తినగానే
లేదు నా నోరు మండుతాంది
ఆ
నా నోరు మండుతాంది
ఎందుకు ఏం కూర వండుకున్నరేను అంతగానం
గోంగూర పచ్చడ
ఎందు కారం ఉందా
ఆ కారం ఉంది మండుతాంది
అయ్యో ఏడుస్తున్నారా ఏమి
లేదు లేదు ఏలు గిధినికే ఏరితే ఎట్లా అమ్మాయిలు అంటే ఆడళ్ళు సాంగ్ ఉండాది కదా గిరి ఎవరు ఏడితే గలీజ్గుంటది
అంతే అంటర మళ్ళా
ఉమ్ అంతే
నేనైతే ఏడుస్త తెల్సా
ఏడుస్తారా మీరు వీకా
చాలా ఘోరంగా
అవునా
అంటే కారం వేసినప్పుడు ఏడుస్తాం కదా ఎందుకు ఎడ్వం కారం వేస్తే
నేను ఎడ్వను
అబ్బా నేన్ నడుద్దమని పైకి వ వచ్చా అండి నడుద్దామని వచ్చా గాని నాకేమో ఇక్కడ కూర్చోబుద్దు అయితుంది ఎందుకంటే పైన చెట్ టూ ఉంటది కదా చెట్ట అనే కొమ్మలు అనేవి మొత్తం ఆ బిల్డింగ్ పైకి వస్తాయి అన్నమాట
అవ్న్న
ఉ నాకిడ కూర్చో బుద్ధి అయితుంది ఇప్పుడు
మీ అస్ మీ హాస్ట్రల్ కే ఏదనా తీసుకెళ్ళొచ్చు కదా మీరు మా కూడా చూపియెచ్చు కదా మీ హాస్టల్ మీ కాలేజు మీరు ఉండే లొకేషన్ మీరంతా చూపియొచ్చుగా నాగుడా
వచ్చేనండి మీరు రండి నేను చూపెడతా
రానండి నేను ఎలా వస్తా చెప్పండి మీరు రానంటే నేను వస్తా అండి
నేను రమ్మంటున్నా రా ఇప్పుడు
రా ఇప్పుడు అంటే మా ఇంట్లో లోంపోద్దా రా ఇప్పుడు అనంగ ఊరికొత్తాని ఇక్కడుందా అక్కడుందా ఎప్పు ఇంటి పక్కనున్నదా రా అనంటే
కాదు నికి ఎప్పుడు కుదురు తె అప్పుడు చెప్పు నేను తీసుకొచ్చుకుంటాను అంటే ఇంటి నుంచి నేను వస్తా కదా అప్పుడు చెప్పు నిన్నే వచ్చేటప్పుడు తీసుకొని వస్తిగా
సరే చెప్తా ఈసారి చెప్తా ఇగా
చెప్పు మరి మాల్లోసారి అబ్బా నేను ఈరోజు ఏంటిది ఒక పాయింట్ కొనుకుందాం అని అనుకున్నా ప్లాజో పాయింట్ లాగాం అంటే నాకు ఒకటి బ్లాక్ కలర్ది ఉంటుంది నల్ల కలర్ నల్ల
జోబులొచ్చింటది కదా
జోబులేవు దీనికి జేబులు
అమ్
ఒక పాయింట్ కొనుక్కుందాం అనుకుంటున్నా బయటికెళ్ళి ఎందుకంటే నాకు అన్ని షార్ట్ టాప్ స్ ఉన్నాయ్ అనమాట చిన్న చిన్న టాప్స్ ఉంటాయి కదా రెండు మూడు ఉన్నాయి వాటికి మీరు కంటే షెట్స్ కూడా ఉన్నావనమాట వాటికి మీదకి పాయింట్స్ సరిగా లెవ్ ఇ ఒకరు ఒకటి తీసుకుంట ఇప్పుడు ఒకటి ఉంది ఇంకొకటి తీసుకుంటే సరిపోతది రెండు అంటే హాస్ట లో ఉన్ ఉండే ఉన్నప్పుడు వేసుకోడానికి
ఎల్లి మంచి ఎంజాయ్ చెయ్ మంచి ఆ ప్రకృతిని మొత్తం ఏంజాయ్ చేసి రండి
అదే ఎళ్దమని అనుకుంటున్నా కాకపోతే ఏమైతుందంటే ఈ రోజు నూనె నూనె పెట్టుకున్నా పిచ్చి పిచ్చున్నా ఆడికి బయటికి వెళ్ళాలంటే స్నానం చెయాలి రెడీ కావాలి
అయితే ఏం చెయ్యప్పనా మళ్ళీ నువు ఏ రోజు స్నానం చెత్తావో ఆ రోజు అనుకో ఈరోజు పోతా అని
ఏమోండి స్నానం చేసిన రోజు పోబుద్ధైతలేదు చెయని రోజు పోబుద్దైతుంది కాని స్నానం చెయ్యంది ఎట్లా పోవాలి అని చూస్తున్నా ఏం చేస్తున్నారు మరి ఇంకా మీరు
నేనా అద్దమ్ముందర గుసోని చూస్తున్నా
ఎందుకు ఇంత ఎందు అద్దం ముందు కూర్చొని ఎందుకు ఈ రంబ ఊర్వశీ మేనకలు ఇక్కడికి వచ్చారా నా ముగ్గురు కలిసి నా ఒక్క రూపంలోనే కనిపిస్తున్నారా అని చూస్తు చూసుకుంటున్నారా
అలా కాదు నిన్ను డైరెక్ట్ చూడలేను కదా ఫోన్ చూసుకుంటా నన్ను నేను చూసుకుంటా నిన్ను నేను చూసుకుంటున్నా నన్ను నాలో నిన్ నన్ను చూసుకుంటాన నేను
ప్రతిబింబంలో నన్ను చూసుకుంటున్నావా
ఆ అవును
వామ్మో ఇగ నిమ్ మధ్యానం తిననండి ఈ రోజు మాకడ చికెన్ తెల్సా చికెన్ మళ్ళీ బగార్ ఎస్తారు మాకు
తిన్నంక తినను అంటావెంది మధ్యానం నువ్వు ఆల్రెడీ తిన్నావ్ కదా చికెన్
స్తున్నా మధ్యానం తిన్నా నేను అసలే అంటే చికెన్ తోటి బగారా తోటి ఇట్లా తిన్నా మీరు మళ్ళీ ఇవన్నీ చెప్తే నేను ఇగ నా పొట్ట పగిలిపోతుందని చెప్తున్నా
నాకు పొట్ట వచ్చిందండి పొట్ట పోవాలంటే ఏం చెయాలండి
ఏమ పొద్దుగాల పొద్దు పొద్దుగాల లేవండి లేసి వాకింగ్ కి జాగింగ్ కి జాగింగ్ తెలుసు కదా పోండి జాగింగ్ కి
ఏంటిది నాలుగురు నాలుగున్నర కంటే ఇంకా తొందర లేవాలండి
ఓ అమ్మా ఇం ఇంకా తొందర వద్దులే ఇంగ అప్పటికి చాలు అప్పుడు లే అవును మీరు పని చేస్తున్నారు కదా ఇంకా మీకెందుకు గాని
పని చేసేటోళ్లకు పొట్టరాదు అని రూల్ ఉంద ఏమన్నా రాజ్యాంగంలో రాసిన్నదే
ఆ రాజ్ రాజ్యాంగం లో గియన్ని ఎందుకు రాస్తారు గానీ ఇగ రాజన్ రాజ్యాంగంలో గియాన్ని రాస్తే మరి ఇక్కడ ఉన్న పేపర్లలను సరిపోవు కదా ఆ బుక్ ఎవ్వడు మోయాలే అన్ని రూల్స్ అన్ని రాసుకుంటా పోతే
ఇది కూడా నిజమే
మరి ఎందుకండి ఊకే రాజ్యాంగం రాజ్యాంగం పాపం రాజ్యాంగంలో ఇప్పుడుకున్నాయే ఇంకో గవర్నమెంట్ జాబ్స్ ఉం టయి కదా అందులో కొన్ని రూల్స్ ఉంటాయి కదా అంటే సెక్షన్స్ వైజ్ అట్లా పెడతారు రాజ్యాంగంలో అవి గుర్తు పెట్టుకోవడానికి పాపం అంటే విద్యార్థులు చ చ అంటే అదైతున్నారు వాళ్ళకి వారికి నరకంలోకి కనిపిస్తున్నది అట్లాంటే ఇయన్నీ కూడా రాజ్యాంగంలో పెడితే విళ్ళింగా అదయిపోతారు ఇంగ
అవున అండి నాకు తెలదండి ఇకంచి రాజ్యాంగ ఏం రాయద్దండి తి ఎన్నిగన్ గంటలకు తింటరు ఎన్ని గంటలకు వంటరు గదే రద్దామండి ఇక అంతే మనం రా
కాపోతే మనం ఒక సపరేట్గా అంటే మనకి మనము ఒక రాజ్యాంగం క్రియేట్ చేసుకుందాం రాజ్యాంగం అంటే రాజ్యాంగం కాదు అంటే మన హెల్త్ ఆరోగ్యం పరంగా ఒకటి మెండన్ చే
ఆ నీకు నాకు ఇద్దరికే అండి మర ఆ రాజ్యంగం
ఆ సరే ఒకొకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా నేను మనిద్దరికి క్రియేట్ చేసిన తర్వాత అందులో కొన్ని నేను రూల్స్ రా మీకు గుర్తొచ్చినై మీర్ రాయలి నాక్ గుర్తొచ్చినై నేను సెండ్ చేస్తా అందులో
ఆ అవునండి
లేపోతే ఒక నోడ్స్లు రాస్తా నెను రొ నోడ్స్ లో రాశి ఆ పేపర్ పిక్ తీసేసి అందులో పెడతా
ఆ పెట్టండి
మనం ఇంగా ఈ రోజు ఫాలో గావాలి
ఎ ఈయ్యటి కంచి ఇప్పనుండి ఇగ పా అదేంది దాన్ని పాటించదాం ఇంగ మ
ఉం మీకు ఒకటి తెలుసా కళలు కనడమే కాదు వాటిని సాకారం కూడా చేసుకోవాలి మనం
ఓ మనకైయ్యి దక్కవ్ కనీ వాటికి మనం రెండు కిలోమీటర్ల దూరం ఉంగ్
ఉమ్ నేనైతే ఎక్కడికంటే సూర్యునికి భూమికి ఎంత దూరం ఉన్నో అంత దూరంలో ఉన్నానండి నేనైతే వాటికి
అవునండి
కాలలు కనడమే గని అవి ని నిజం గాదండి నిజం చేద్దామన్నా కూడా మనకి ఏంటిది సపోర్టివ్ ఎవర్ ఉండరండి
ఉమ్ అదే అదేగానండి తెలుసా అండి నేన్ మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళా వాళ్ళ ఇంటికాడ పండుగుంటే అయితే వాళ్ళక్ కూతురు ఒక పాయింట్ ఎసుకుందండి బా బ్యాగి పాయింట ఏమంటారు కదం
బగ్ జీన్స్ అంట్రాండి
బ్యాగి ప్యాంట్ అనొకటత్తంగా జీన్స్లగానే గని కొనుకొనెసుకొని దాన్ మీకి షార్ట్ టాప్స్ కొనుక్కొని ఎసుకుంటే బాగుంటదండి అసలు
కొనుక్కోండి కొనుక్కని నా ముందడికి కూడా ఎసుకొని రండి నేను కూడా చూసి బాగుంటనె నేన్ గుడా కొనుక్కుంటా అండి
వేంది స్వేసుకుంటారా మీరు కూడా మీ ఊర్లో మరి
ఎసుకుంటాండి మా ఊర్లే మేమ్ ఎందుకు ఎసుకోమండి మా ఊరు సిటీ అండి
ఓ మీ ఊరు సిటీ ఆ సిటీలో అయితే పర్లేదులె కొంచెం పల్లెటూరులలోనయితే ఎసుకుంటే కొంచెం అదోలా చూస్తారు ఏమనర్లే మనల్ని గని అదోలా చూస్తారు అదేదో చెప్పేది మనకు చెప్పకుండా మందికి మందితో మందితో అంటారు అందుకె కొంచెం న చ్చదిగా
కుక్కరు కుక్కర్ తోనాం దాన్ని ఏం జెయలేమ్ కదండి దాన్ని ఏమనాంటే మళ్ళీ మన మీదికి వత్తది అందుకే మనం పట్టించుకోకుండా ఉండాలండి బాటేమ్మాడిబోయ్యి కుక్కాలన్నోర్రినయని బాటేమ్మడి పోయే కుక్కలన్నీ పట్టించుకుంటే చానా కష్టం కదా అండి అవ్వి వాటిని కొట్టుకునేదే సరిపోతా ఇంగ మనము మనం బోవాల్సిన కాడికి ఎప్పుడు పోతామండి ఇగ
అవునండి ఇది మాత్రం నిజమండి మీరు వాస్తవాలు మాట్లాడుతున్నారండసలు
అవునండి మీకానుంచే నేర్సుకున్నానండి నేనైతే
ఒ మీరు మా కానుంచి నేర్చుకున్నారా ఎప్పుడు మాట్లాడ నేను మీతో నాతో నేర్చుకునేటందుక్ తుం
అ మాట్లాడారండి నా కలలకొచ్చి చెప్తున్నారండి మీరన్ని నాక్
వాయ్ అందు కేనా నిన్ నాకు నిద్రపోయినా కూడా అలసిపోయే ఉంటున్నా నేను తెలుసా
ఒ నా దగ్గరకి వస్తున్నద నిన్న దగ్గరకి వచ్చి అన్ని ముచ్చట్లు చెప్పిపోతుర్రనె మీరు
కావచ్చు అందుకే నేన్ అల్సి అల్సిపోతున్నా చాలా
అవునండి ఎ ముఖానికెప్పి బోట్మల్ పోవాలంటే ఏం చేయాలండి
ఆ నాక్ తెలియదండి కానీ ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టుకొని ఫేస్ నల్ల కొద్దిసేపు డిప్ చేయండి
మాకు ఫ్రిడ్జ్ లేదండి మేము అంత రిచ్ కాదండి
అబ్బా మీరు కొనుక్కుంటే ఎంతసేపట్ల చిటికేస్తె మీ ఇంట్లోకి ఫ్రిడ్జ్చ్చి కూర్చు కుంటదండి
ఫ్రిడ్జ్చ్చి కూసుంటే దాని పైసల్ ఎవల్ కట్టాలండి
ప నువ్వు చిటుకెయ్యి అదచ్చి కుసుంటది పైసల్ కట్టేటోళ్ళు పైసల్ కడుతరు
ఎవల్ని కట్టనండి
కడతరు నేన్ చెప్తున్నా కడతరు నాకు తెలుసు ఆ ముచ్చట
నీకొ తెలుసా అండి మా ఇంటి పక్కన వాళ్ళది మొన్న ఫ్రిడ్జ్ పెలిందండి మొత్తం పొగలచ్చినయండి ఇల్లు మొత్తం పొగలచ్చినయండి మేమ్ ఫుల్ భయపడ్డమండి అసల్ గోరమండి ఆ రోజయితే
ఓ గట్లా పెలొద్దు గదా అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎలక్ట్రిక్ వస్తువులతోని
అవునండి బాయ్ బాయ్ అండి
టాటా ధన్యవాదాలు
ధన్యవాదాలు